ఆ వినబడతంద
వినబడతంది ఏం చేస్తున్నరు.
ఏం లేదు గీ మన మన ప్రాంతంలో చుట్టుప్రక్కల మీ వీధులలో ఎలా పరిశుభ్రత వాడుకుంట్రో ఒకసారి చెప్తారా
ఆ చెప్తానండి. అంటే కాంచి చల్లార్చిన వాటర్ తాగుతాం. అంటే నైల్స్ అంటే గోర్లు శుభ్రంగా కట్ చేసుకుంటం.
మ్.
ఇంట్లో ప్లాస్టిక్ సమానేం లేకుండా చూసుకుంటాం.
హ్మ్.
కుండలో నీళ్లు తాగుతా ఉంటాం. హిటర్ వాడకుండ పోయ్యి మింద నీళ్లు కాగబెట్టుకొని చేస్తాం.
ఆ
పొద్దున్న సాయంత్రం స్నానాల్చేస్తాం. మట్టిలో పిల్లలు మట్ ట్టిలో ఆడిర్రంటే అంటే మళ్ళీ స్నానం పోస్తా ఉంటాం.
ఆ హ్యాండ్ వ్యాష్ పిల్లల పిల్లలకు హ్యాండ్ వ్యాష్ పిల్లలకు హ్యాండ్ వాష్ ఉన్నా గోర్లల మట్టి పోయినా కూడా వాళ్ళను క్లి క్లీన్ గా ఉంచుతాం నీట్ టిగా ఉంచితేనే వాళ్ళకు పిల్లలకు జబ్బులు ఇట్లా ఏం రాకుండా ఉంటాయి కదా
ఆ
మ్ అట్లా వాళ్ళు రోజు అలానే చేస్తాం పిల్లలను య క్లియర్ అది క్లే అదేంటిది క్లీన్గానే ఆ ఆ ఆ క్లీన్గా ఉంచుతాం వాళ్ళని పిల్లలను పిల్లలను మనకు అం ంటు వ్యాధు లెక్కలా ఎలర్జీ లాగా కావడం మట్టిలో ఆడితే
మ్.
రకాలైన జబ్బులోస్తున్నాయి కదా ఎలర్జీ అది మన పుండలాగయ్యి ఇట్లా చీమ్డెక్క రావడం
మ్ మ్
అంటే వాళ్ళని ఎంత నీటిగా ఉంచితే అంత పరిశుభ్రత మన దగ్గర ఉంటేనే కదా వాళ్ళ పిల్లలు నీటిగుంటరు.
అదే వాళ్ళు నీట్గున్నారంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం మనం శుభ్రంగుంటే ఆరోగ్యంగానే ఉంటాం. కదా అందుకనే
హాస్పిటల్ల్ పోకుండా ఇంటి దగ్గరనే పరిశుభ్రంగా ఉంచుకుంటామిగ పిల్లలైన మేమయినా ఆ ఇంట్లో ఫ్యామిలీ అందరం నీటీగానే ఉంటాం కాబట్టి చుట్టుపక్కల చెత్త గీత్త పొడి చెత్తయినా తడిచె చెత్తయినా గాని వేరు వేరే ఇప్పుడు మా వీధులలోకి ట్రాక్టర్ వస్తే అవి చెత్త పొడి చెత్తను ఉం ను తడి చెత్తను అళ్ళ టాక్టర్లో వేస్తే వాళ్ళు సిబ్బందులు గ్రామ పంచాయతీ సిబ్బందు లు పట్టుకొనేళ్తరు.
ఆహా.
ఏదన్నా చిన్న ఏదన్నా మరి అదే, ఇంకా వేరే చిత్తడి లాగా చెట్ల సుట్టూ ఆకులు ఇట్లా రాలి కింద పడితే, మేము ఎప్పుడి అప్పుడు కాల పెట్టుకుంటాం.
ఆ హ
ఇంట్ల గూడా ఏదన్నా దు ద దుమ్ము, ధూళి ఉంటే గూడా ఫ్రెష్ గా ఉంచుకుంటాం.
ఆ
బట్టలు గూడా పిండుకునేటప్పుడు, డేటా కంఫర్ట్ ఎసుకొని. ఆ వాజ్ చేసుకుంటాం.
ఆహు
ఆ బట్టల వల్ల గూడా, కొంచెం హెల్తీగా ఉండకపోవడం, కూడా ఉంటది. కదా!
ఆ నేను గూడా, బట్టలు కూడా డెటాల్ ఎసి పిడెస్తా అప్పుడప్పుడు దాంట్లో మామూలుగా పిల్లల టాలెట్ పోసినా గూ డా రోజు ఎండేస్తా. జాడిచ్చి వేస్తా, మొత్తం నీళ్లు కూడా పరిశుభ్రంగా ఉంచుతా. నీ నీళ్ళు, ఇల్లు అయినా, అంత డస్ట్ లేకుండా చూసుకుంటా.
మనం తాగే వాటరు గూడా, వడపోతతోని పోసుకొని. మేము తాగుతాం.
మ్ మేము ఫిల్టర్ పెట్టించినాం. ఫిల్టర్ లో ఫిల్టర్ అయిన వాటరే తాగుతా ఉంటాం. మేము
వడపోయకుండా, తాగుతే అందులో ఉన్నాయి. కెమికల్స్ రాళ్ళలు గాని, అది ఎస్తే లోపల మన తాయే నీటి ద్వారా శరీరంలోకి పోయి, కిడ్నీలలా రాళ్ళు రావడం, అట్లా కూడా ప్రాబ్లం అవుతుంది. కదా!
ఆ
ఆ కిరి నల రావడం మళ్ళా ఆ కిడ్నీ లరాళ్ళు రావడం, మనం హెల్తీగా ఉండకపోవడం. వల్ల మనం చ్ మన చుట్టుప్రక్కల అన్ని నిట్ పట్టిగా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే, మనం హెల్తీ మన ఆరోగ్యం అనేది. చక్కగ ఉంటది.
అవునవును ఈ చలికాలంలో అయినా, వర్షాకాలంలో అయినా ఎక్కువగా దోమలు ఉంటా ఉంటాయి. ఆ టై లో కూడా మేము దోమతేర వాడతాం. ఇంటి చుట్టుపక్కల చెట్లు లేకుండా చూసుకుంటాం. మళ్ళీ, సాయంత్రం ఫ్యాన్ ఇస్తాం.
వర్షాకాలం గూడా ఏదన్నా, కాలువల మీ కాలువల లోపల దోమలు, ఈగలు వంటివి ఉంటే కూడా, దోమల మందు ఈగల మందు కూడా కొట్టిస్తాం. మా సిబ్బందులతోని
ఆ మేము గూడా కొట్టిస్తాం.
నేనుకూడ కూడా, ఏదైనా స్మెల్ రాకుండా ఉండడానికి గూడా ఆ పోయి పో పోసుకుంటం.
ఆ బ్లీచింగ్ ఎస్తాం. వాటర్ ఒక దగ్గర నిల్వ లేకుండా చూసుకుంటే, ఆటోమేటిక్ గా దోమలు కూడా రావు అక్కడికి
ఆ ఇంకుడు గుంత ఆ ఇంకుడు గుంత లాగా, సపరేట్ వేరే గా ఉంచితే వాటర్ పోయే ది ఇంకుడు గుంతలోకే చేరుకొని ఉంటాయి. మరుగుదొడ్లను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటాం. మేము ఎప్పటికప్పుడు
ఆ మేము కూడా, మనకుతో శుభ్రంగానే ఉంచుకుంటాం. మెయిన్గా ఏంటంటే. అయితే ఈ ఈ దోమల వల్లమన వ్యాధులు వ్యాధులు వస్తాయి. అనేసి కూడా జాగ్రత్తగా ఉంటం.
ఆ మళ్ళా పిల్లలకు సడన్ గా ఏదనా జ్వరం వచ్చినా, మనకైనా పిల్లకైనా జ్వరం వచ్చినా. కూడా బ్రెట్నెన్సీ కూడా తక్కువ అవ్వడం అట్లా అండ్ తక్కువ అయితే ఇట్లా పప్పుడంకాయ అవి వెళ్తే రక్త కణాలు ఇట్లా పెరుగుతాయి అంటారు కదా
ఆ బ్లడ్ సెల్స్
ఆ పండ్లు ఫ్రూట్స్ ఇట్లా అన్ని రకరకాల ఫ్రూట్స్ ఏంటంటే మనకు విటమిన్ అనేది అంది కాబట్టి ఆ విటమిన్స్ అందుతాది కాబట్టి మేము హాస్పిటల్లో పోకుండానే నీట్ గానే ఇంటికాడ పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మ నాము ఆరోగ్య ముంగా ఉంటాం కాబట్టి ఇట్లా ఇంటిని అంత చక్కగా చూసుకుంటాం అన్నట్టు
అవునవును నేను కూడా చాలా వరకు ఆరోగ్యానికి ప్రిపరెన్స్ ఇస్తా కాబట్టి ఆరోగ్యంగా ఉం ఉండాలంటే మనం ఫస్ట్ అన్ని పనులు చేసుకుంటే నే ఎప్పుడూ పని అప్పుడు చేసుకోవడం ఇప్పుడు ఇంటి పక్కన మొత్తం చెత్త చెదనం లేకుండా చూసుకోవడం దోమలు వాళ్ళకు కుండా చూసుకోవడం లాంటివి చేస్తే
మ్మ్ హ్మ్
పరిశుభ్రంగా ఉంటాం పిల్లలకు కూడా ఎలాంటి వేధులు రావు కాబట్టి ఇంకా బాగుంటాం జంతువులను దగ్గరికి రాణిస్తే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అయితాయి అనేసి కూడా జంతువులను దగ్గరగా రానివ్వం
మ్మ్ పిల్లలకు పిల్లలకు స్కూలు పంపించేటప్పుడు కూడా వాళ్ళలకు ఖర్చు ఇలాంటి అ వాళ్ళకు కొంచెం మన లెక్క నీట్గా ఉండరు కదా వాళ్ళు పిల్లలు దగ్గు రావడం దగ రావడం జలుబు రావడం అవి ఉంటాయి కాట్టి ఖర్చీ ప్ పెట్టేస్తాం ఆ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళను పేష్వా చేసుకోమని హోంవర్క్ ఇట్లా రాసుకోమను చేసుడు నీట్గా ఉంటేనే వాళ్ళకు మనం నీట్గా ఎంత తల్లిదండ్రులు మనం క్రమశిక్షణగా ఉంటామో వాళ్ళు కూడా మన అలవాట్లు కూడా వాళ్ళకు నేర్చు నేర్చుకుంటరు
ఆ అది కూడ నిజమే మ్మ్ నేను కూడా ఇంటికి రాగానే తనకు కొన్ని పాలు పోసి ఇస్త కాలుచేతులు కడుక్కొనిస్ తాణం పోసిన తర్వాతకి అన్నం తినేస్తడు లేకుంటె పాలు తాగుతడు ఊ మాములుగా కొద్దిసేపు ఆడుకున్నంక హోంవర్క్ రాస్తడు రాసి ఇంకా తినేసి మళ్ళీ పడుకుంటడు
ఆ
ఏం జేస్తున్నరు ఇంకా
ఇంగేవే పరిశుభ్రత గురించే ఇంకేమైనా మాట్లాడుకోవాలి
అవునా వాతావరణం అనుకూలంగా ఉందా ఇక్కడ మబ్బుబట్టినటుంది
మాకు ఇక్కడ ఎండ బాగేస్తుంది
అవునా ఎందుకొ ఇంట్లో ఉన్నందుకే మబ్బు మబ్బు అనిపిస్తా ఉన్నది సరిగా ఏం చూయిచట్లే
ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ పిల్లలు ఎండకు ఎండక్ కొంచెం మనం ఇంట్లో ఉంటేనే మనకు కొంచెం వాళ్ళకు తిన్నా తినకున్నా గాని వాళ్ళ కడుపు కొంచెం హెల ఫ్రీ గ ఉండదు కదా
ఆ
కే ఏడ్చుకుంటూ ఉంటరు
హ్మ్
ఈ ఇప్పుడు చల్లడి సమ్మర్ లో కొంచెం ఎండలు బాగా గొడతయి కాబట్టి ఎండలకు ఎండకు బయటికి తీసుకుపోవద్దు పిల్లలను
ఆ తీసుకెళ్ళొద్దు ఇంట్లనె ఉండాలి కుండలో వాటర్ పోస్తే
పిల్లలకు జర్నీ కూడా ఎక్కువ సమ్మర్ లో చేయ్యకూడదు
ఆ చేయొద్దు ఎక్కువైనా చేయాల్సి వస్ వేయాల్సి వోస్తే అలాగే మన ఎండ తగలకుండా ఉండే వేగిల్లలో జు స్పుని తీసుకెళ్ళి ఇక్కడ వర్క్ జేయాలి పని వాని ఆ పని జేసుకొని రావోచ్చు
ఊ పిల్లలను తీసుకుపోయేటప్పుడైనా మన అవసరానికే మన అవసరం అనే పనికే తీసుకెళ్ళాలి ఉట్టిగా చీటికి మాటికి ఇదే ఇట్లా ఫంక్షన్ల కు పెళ్లిళ్ల ల కు కు చిన్న పిల్లలను తీసు పోయినా కూడా వాళ్ళు చెమటకు వాలకు ఏదన్నా ఉండాలని వాళ్ళకు యాక్టివ్ గ ఉండాలనిపియదు కదా ము చికాకుపెట్టుకుంటరు ఊకె
ఆ
గాలి వాతావరణం వల్ల కూడా కొంచెం పిల్లలు బయట గాలి తిరుగితే కూడ వ్యాధి అనేది తొందర సంకోచించతది
ము పిల్లలను కూడా ఎక్కడుకైనా తీస్ ఎళ్ళినప్పుడు మనం జంక్ ఫుడ్ లాంటివి ఏమి ఇవ్వకూడదు అం అంటే మనం ఇంట్లో వంటలే చేసుకొని తీసుకెళ్ళాలి గాని బయటియేమ్ తీసుకెళ్లొద్దు ఎందుకంటే వాటి వల్ల కూడా చాలా వ్యాధులు వోస్తాయి కదా ఆ వామ్కింగ్ వాళ్ళు ఆ ఎప్పుడో జేసిన ఫుడ్ దాంట్లో పెడతా ఉ టరు కాబట్టి మనం కొంచ జాగ్రత్తగా ఉండి ఇంట్లోయే తినిపించాలి తప్ప బయటియి ఈ ఐస్ క్రీమ్లు అయినా ఆ ఇంకేమైనా బేకరీ ఫుడ్ అయినా ఏదైనా ఆ బీస్ కెడ్స్ లాంటివి ఏమి ఇవ్వకుండా ఉండాలి ఆ ఎండకి అవ్వి కొంచెం నిన్న మొన్న చేసినయి గూడా ఫ్రిడ్జ్ లో పెడతా ఉం కద అలాంటివి ఇవ్వకుండా ఉంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగ ఉంటారు ఆయిల్ ఉన్ కూడా ఆ ఆయిల్లో బజ్జీలు గానీ బోండాలు గానీ తీసుకున్నప్పుడు ఏమైతదంటే వాళ్ళు రెండు మూడు రోజుల ఆయిల్ తోటి చేస్తారు కాబట్టి అది కూడా ఆరోగ్య అనారోగ్య ముమే చెందిస్తా అంటే చేపిస్తుది కూల్ డ్రింక్స్ కూడా తాగ తాగొద్దు కూల్ డ్రింక్స్ కూడా తక్కువ పిల్లల ఓ హెల్త్ ఖరాబ్ అయ్యిద్ధి కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి చూడాలి
టై టాస్కులు ఏ ఎన్నో దిది
ఇది పదిహేనో పదహ పదహారు కావచ్చు
అవు ఇంకా ఫోర్ అయితే అయిపోదు కంప్లీట్ అయితదా
ఆ కావాలి ఎందుకంటే మళ్ళా ఇగ ఊక చిన్న బాబు ఉన్నాడు కదా ఇబ్బంది చేస్తాడు కదా అని కొంచెం తొందర తొందర మాట్లాడదాం అనేసి ఆ మళ్ళీ ఎవరు లేరు పట్టుకోవడానికి బాబుని పట్టుకోవడానికి ఇంకా అతను ఎటు పోడు అతను ఎటైనా పోయినప్పుడే ఇట్లాంటి వర్క్ చేస్తా ఇంట్లో ఉంటా ఏం రాదు కదా కష్టపడుతున్నా డబ్బులు ఒచ్చేదని ఖాళగా ఉంటే ఏమి ఉండదని ఇట్లాంటి చిన్న చిన్న కూడా చూసుకుందాం అని చూసుకుంటా ఉంటా
అవునా
ఆ
మనకు ఇంతగా ఇంత పిల్లలను పట్టుకొని చేస్తానం కాబట్టి మన కష్టం అనేది ఫలితం దక్కాలె ఈ టాస్క్ మీద
ఆ దక్కా ఫలితం లేకపోతే చేయ లేం కదా ఉత్తిగానైన ఉండి పిల్లల్ని అయినా జాగ్రత్తగా చూసుకుంటాం కానీ ఫలితం లేని పనులు చేయడం కష్టమే ఇంట్లో కూడా మనం ఏమైనా చేసినా కూడా ఇంట్లో వాళ్ళకైనా కొంచెం హెల్ప్ ఫుల్ గా అవుతాం కదా వాళ్ళకి ఏదైనా చిన్న ఖర్చుల మందంమైనా ఇట్లా స్కూల్ ఫీజు అయితే ఇంట్లో ఖర్చులకైనా అయితాయి అనే కదా మనం
మన ఇంట్లో వాళ్ళ్ కూడా మనకు కొంచెం మనం ఈ టాస్క్ ల వల్ల మ వల్ల డబ్బులు వస్తాన్నాయి కదా అని వాళ్ళు కేర్ ఫుల్ గా తీసు కొని వాళ్ళకు కూడా అయ సేఫ్ అయి సే సేఫ్ అయితాది
ఆ ఆ సేఫ్ అయితది మనల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు అరే ఈ ఖాళీగా ఉండకుండా ఏదో చిన్న పని చూసుకున్నాది అన్నంటా కదా ఆమె అంత ఇంత డబ్బులు వచ్చినా నయం కదా అనేసి
ఈ మంత్లీ మంత్లీ ఇలాస్